హ హాయ్ అండి మీరు ఉదయం మేము చాలా బాఉన్నాం మీర్ ఎలా ఉన్నారండి
చాలా బాగున్నాను
ఆహా ఈ రోజు పొద్దున రోజు పొద్దున లేసి రోజు వారి పనులు ఏం చేస్తారండి మీరు?
ఆ ఇంట్లో పనులండి మే ఏం చూస్తున్నారు టిఫిన్ అయిపోయిందండి మీది
ఆ మాదా టిఫిన్ అయిపోయింది ఈ రోజు ఉదయం ప్రొద్దున్న ఉదయం లేవగానే ఇది ఉప్మా చేస్తనండి పిల్లలకూ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాను తను ఫ్రెష్ అప్ ఐస్ స్కూల్ కె మీరేం చేస్తున్నారు ప్రజెంట్
ఆ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నారండి చె పతిలు మరియ పప్పు
ఇంక
అంతేనండి ఇవాళ
వస్తారు మీరు
అ
చపాతి ఎలా చేస్తారు మీరు
యాక్చువల్లి ఇప్పుడేదో మా మమ్మీ చేస్తుందండి
దానిలో గోమపిండి వేసి కింద ముద్దలు వేసి చపాతి కోలాపీీఠ మీద మరి ఇదంతా చేస్తారా మీరే ఇంక నేర్చుకోలేదా
నేర్చుకున్నానండి హు
హ
యాక్చువలీ నేను డైలీ చేస్తాన్ కానీ ఇవాళ కొంచం యా లేట్ అవ్వడం వల్ల మమ్మీ చేస్తుందండి అవునండి
మీరు పండగలు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు మీ కెఏ
నాకు ఇష్టమై పండుగలు అంటె రంజాన్ అండ్ మిలాద్ ఉన్నవి అండి సరె దార్లో
ఉమ్
విస్రేస్తాము స్పషల్గా అంటె నాన్ వెజ్ ఉంటుంది ఏయ్
ఆ స్పెషల్ అంటే ఖీర్ అండ్ పులకా చేస్తాము దాన్ని దాన్ని అన్నటితో పంచుకొని దాన్ని మేము సెలబ్రేట్ చేస్తాం
ఆహా రంజాన్ కు ఇప్పుడు ఏమైన షాపింగ్ చేశార మీరు శాప్ ఏమన్నా బట్టలు పండగ ఒక ఫెస్టివల్ గురించి బట్టలు గాజులు ఏమన్న షాపింగ్కి వెళ్ళి కొనుకున్నార మీరు
షాపింగ్ అల జ్యూలేర్ షాప్ చాల ఉంటాయంండి దానిలో
మేము ఏమి మీరు ఏమేమి ధరిస్తారు రంజాన్ పండగలో
ఆ న్యూ బట్టల అండి గాజులు జులరీస్ ఆ